హలో నమస్తే అండి
తండి అండి బావున్నారా అండి?
అవునండి మీరు?
ఉమ్ బావున్నామండి
ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి ఖాళీగే ఉన్నాం లేదండి
తిన్నారండి?
అ తిన్నామండి
ఏం తిన్నారు?
ఈ రోజు సండే కదండి ఆ చికెన్ చి కెన్ బిర్యానీ తిన్నాము.
ఓ గ్రేట్ అండి సూపర్
నిహ్ మీరండి
ఆ నేను ఒకరోజు మామూలుగా రైస్ మరియు పప్పు తిన్నానండి.
రైసు పప్పా అండి
అవునండి అవును చికెన్ బిర్యానీ మీరు వంట చేస్త
ఆ వన్ టా ఏదో కొద్దిగా కొద్దిగా తెలుసండి మనకి అంత పెద్దగా రాదు
అవునా ఆ పర్లేదండి నేను నేర్చుకున్నాను కొన్ని కొన్ని వంటలు గొప్పగా అద్భుతంగా చేస్తాను
అవునండి అయితే మీ దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలండి వంటలు
అవునండి మీరంతా సాహసం చేస్తనంటే నేను ఖచ్చితంగా కాదాన్నానండి
అదేగండి మీరే అంటున్నారు కదా ఏదో అద్భుతంగా చేస్త ఇస్తాను అని దానికోసం అని దగ్గర నేర్చుకోవాల అనుకుంటున్నానండి మీరు ఎలా చేస్తారు మీరు చేసే ప్రాసెస్ ఎట్లుంటుందో తెలుసుకోవాల అనుకుంటున్నాండి
ము్యం భాగ్యం అండి నేను నేను ప్రయోగాత్మకంగా చేస్తానండి వంటలు
ఆహా అంటే ఎట్లాంటి ప్రయోగాలుంటే మనుషుల మీద చేస్తారా లేకపోతే ఎట్లాండి
లేదండి వంటల మీద చేస్తే ప్రయోగాలు ఆ వంటల మీద చేసి ఆ వంటని మనుషులకి పెడత తనమాట సో ఫైనల్గా మంచు సో ఫైనల్ గా మనుషుల పైన ప్రయోగం చేసినట్టే అనుకోండి మీరు చెప్పినట్టే
ఆ
ఆ బట్ నేను చేసే వంటల్లో గొప్ప వంట ఏది అంటే పులిహోర
ఓకే ఏ పులిహోరా అండి
పులిహోర అంటే ఎన్ని ఎన్ని పులిహోరలు ఉంటాయండి ఒక పులిహోర అంట
ఆ లేదండి పులిహోరాలో రకాలు ఉంటాయి కదండి చింతపండు పులిహోరా నిమ్మకాయ పులిహోరా అట్లా ఆనండి
తెలిదండి చింతపండి పులిహోర గురించి తెలుసు ఆ అందులోనుూ నాకు అది పులిహోర ప్యాకెట్ వస్తుంది కదా దాంతోనే చేసేస్తానండి హ్మ్
ఇన్స్టాంటేనండి
ఆ అదే అండి పులిహోర పౌడర్ వస్తుంది కదా దాన్ని ఉపయోగించుకొని ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ లో అయిపోతుది కదా అలా అండి
ఓకే హ్మ్
అంతకు ముందే మంచి అవన్నీ ఓ మాములు గ్రెయిన్స్ అన్ని అవన్నీ ఆయిల్లో వేసుకొని
హ్మ్
ఆ చింతపండు అయితే నేను ఎక్కువగా వాడానండి నెక్స్ట్ ఆ అవన్నీ ఈ ఆవాలు చనగిత్తనాలు బెళ్ళు
అ
అంటే చినిగి బ్యాన్లు ఇట్లాంటివన్నీ ఒక సిక్స్ సెవెన్ టైప్స్ అన్ని వేసుకుంటే
ఓకే క్రిస్పీగా ఉంటది అప్పుడప్పుడు నోటి అట్లా తాగుల్తా ఉంటాయి కదండి అన్నంలో కలిపినప్పుడు ఆ ఉహు
ఆ
మీరు ఈసారి చింత పండు పులిహోర చేసేటబ ఐ మీన్ పులిహోర చేసేటప్పుడు ఆ చింతపండు నానబెట్టి గొజ్జు వస్తుంది కదండీ దాంట్లో నుండి జ్యూస్ లాగా అది కొంచెం మిక్స్ చేస్తే చింతపండు అది పులిహోర అనేది కొంచెం టేస్ట్ మంచిగుంటుందండి డి జస్ట్ పౌడర్ ఒకటే యాడ్ చేయ్ కోకుండా దాంతో పాటు చింతపం డు లోపు వచ్చే పులుసు కూడా కొంచెం యాడ్ చేస్తే
ఆ
చానా బాగుంటదండి ఒకసారి ట్రై చేయండి
ఓకే అండి ఖచ్చితంగా ట్రై చేస్తా అవును మీరు బిర్యానీ తిన్నా అన్నారు మీకు బిర్యానీ చేయడం వచ్చా
ఇంట్లో వాళ్ళు చేసారండి బిర్యానీ కానీ కొంచెం కొంచెం ప్రాసెస్ తెల్ సండి నాకి
అవునా చెప్తారా చెప్తారా నేర్చుకుంటాను నేను కూడా ఎలా చేశారు
ఉ ఫస్ట్ ఎరగడ్డలు ఉంటాయి కదండి
అవునులెండి హ
ఏరగడ్డలల్ని కొంచెం ఆ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్ పీసెస్ ఉం టాయి కదా మార్కెట్ నుండి తెచ్ చికెన్ చికెన్ పీసెస్ ని దాంట్లలకి కొంచెం మసాలాస్ యాడ్ చేయ్యలండి కారం పొడి ఉప్పు పెరుగు ఇంకా ఏవో మసాలాస్ చికెన్ మసాలా పౌడర్ అనుకుంటా అది కూడా యాడ్ చేస్తారు అవన్నీ యాడ్ చేసి కసేపట్ల పెట్టేసి ఆ ఐం అంటే కాసేపు దాన్ని అట్లా సైడ్ పెట్టేసేయళ్ళండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ అ తర్వాత దాన్ని ఏమి ఆయిల్లో ఆయిల్ ఆయిల్లేకి కొన్ని ఆవాలేసి
ఉ
మళ్ళీ చికెన్ చికెన్ పీసెస్ మనం ఇన్సేపు దాకా నానబెట్టింటామే ఆ చికెన్ పీసెస్ క కాసేపు పెట్టి రైస్ ఉడక పెట్టింటాం కదండి
ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లోకి ఎసేసి కాసేపు దమ్ పెట్టలండి
ఓకే
కాసేపు అదంతా బాగా ఉడికిన తర్వాత కలిపేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ అయితదండి ఇదే అండి ఆ ఇ తుందండి
అవునా మేం మేము ఎలా చేసామో తెల్స్ తా ఆ మాకి ఇన్స్టాంట్ బిర్యాని మిక్స్ అని ఒకటి వస్
ఓకే
సో వెజిటబుల్స్ బిర్యానీ చేసినాం ప్పుడు ఫస్ట్ వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని రైస్ ని కొద్దిసేప్ నానబెట్టుకొని రైసే సపరేట్ చేసుకోవడం
హ్మ్
మీరు ఆనియన్స్ని ఆ మీరు సపరేట్ ఇట్లా మామూలుగా మీ అ ముందుగానే ఆయిల్లో బా వేన్ చేస్కొనీ ఆయిల్లో గాని, గీలో గాని బాగా క్రిస్పీగా బ్రౌన్ కలర్లో చ్చే లాగా ఏయించేసి పక్కన పెట్టుకుంటామండీ సో ఆ తర్వాత మిగిలిన వెజిటబుల్స్ అన్నీ మెల్లగ చినచిన్నగ కట్ చేసుకొనీ, ఉడికించ్చుకొని సపరేట్ పెట్టుకుంటాం.
మ్ హూ
సో బియ్యం గుడా నానబెట్టిన ఉడికిచ్చుకొని రైస్ కుక్ లో సప్ తమ్మ ఉంటాం మీకు ఆ కట్ చేసిన వెజిటబుల్స్నీ తర్వాత ఆ ఆ ఆ ఈ బిర్యానీ ఇన్స్టంట్ బిర్యానీ మిక్స్ని ఆ ఆ మామూలుగా ఆయ్ కొద్దిగా ఆయిల్ వేసీ ఉడకపెట్టుకుంటాం దాన్ని కుడా ఇ వెజిటబుల్స్ని మిక్స్ చేసీ కొద్దిసేపూ దాన్నీ ఆ ఫ్లేంలో ఉడికించుకుంటే ఆ ఆతర్వాత రైస్ ని దాంట్లొకి మిక్స్ చేస్కొని ఆ క్రిస్పీ ఆనియన్స్ నన్నిటినీ పైన చల్లుకొని దం పైన దం పెట్టుకు టామండి ఇది ప్రాసెస్సు చాలా బావుంటుందండీ ఎంత టేస్టీగుంటుందంటే అంత టేస్టీగుంటుంది
అహా అవునండీ మీ దగ్గర చానాయ చా నానే ఉన్నాయండి టిప్స్ అండ్ ట్రిక్స్ వంట విషయంలో అవునండి
నేర్చుకోవలి కదండి
అవునండి నేర్చుకోవాలి కదా
ఆ మనం చేస్కుని తినాలంటే నేర్చుకోవాల్సిందే తప్
మ్హ్ మ్ మ్ అవునండి ఇంకా మీరు ఏవేవి మంచిగ జేస్ సరండి ఏమన్నా కొత్తగా ట్రై చేసినవి ఏమన్నున్నాయా
నీ అనీ ఊ ఉగ్గాని అనీ, ఉగ్గానీ నాకు చాలా ఇష్టం మరియు బాగా చేస్తానూ అనీ నాకు మంచి ఫీడ్బ్యాక్ ఉందండి
అవునాండి మ్ నేన్జెప్తున్నా అండి ప్రాసెస్ మేం జేసే విదానం ఉగ్గాని
చెప్పండి చెప్పండీ ఎలా చేస్తారో
ఆయిల్లకీ ఆయిలేస్కొనీ కొంచం ఆవాలూ ఆ ఎర్రగడ్డలూ పచ్చిమే చ్చీ మిక్సీ పట్టింటాం కదండీ అది వెసీ దాంట్లోకి కొంచెం పసుపు ఆడ్ చేస్సాము బొరుగులు ఉంటై కదా
ఆ
ఆ బొరుగుల్నీ కాసేపు నీల్ నీళ్లలో నుండీ వత్తేసుకోవాలండి
ఓకే అండి
ఆ వత్ త్తేషిన తర్వాతా దాన్లనీ ఇవెంతా మనం ఫ్రై చేసింటామే కర్ కొంచెం మస్ సాలా చెప్తిగదా ఆయిల్లకి ఈ బొరుగుల్ తీస్కుపోయి దాంట్లోకేసేదండి
ఆ
ఆ ఏసి కాసేపు అట్లా ఇట్లా అనల్లా
ఆ
అంతే అండి మేం చేసేది మీరు ఇట్లే చేస్తారా ఏదన్నా డిఫరెంట్ ప్రాసెస్ లో చేస్త
సేమ్ అండి కాకపోతే మేము చింతపండు కొద్దిగా వేసుకుంటాం చింతపండుకనే నిమ్మ
అవునా అండి చింతపండుతో ఓకే చింతపండుతో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు కాని అండి దించేసిన తర్వాత నిమ్మపండైతే
అదే చింతపండు వేస్తారు అండ్ మరియు ఎగ్ఎస్తరండీ ఎగ్గెస్తారు మా అమ్మ అయితే ఎగ్ వేస్తుంది
ఓకే
ఉగానీ లేక చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఉగ్గాని వడ పర్లేదు కదా మీరు వినే ఉంటారు గాని వడా చట్నీ
ఆ ఏమో అండి చట్నీ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఉగ్గాని పొడి అయితే అంతే ట్రై చేసినండి
అవునండి మీరు శనగపిండి వేరా ఉగ్గానీ లేకి మీరు చెప్పట్ చెప్పలేదా
ఆహా శెనగపిండి వెయ్యమండి
చేనగ పప్పుల పిండి అని వేస్తారు కదా ఆ ఉగ్గానే లే
లెదులే శనగపప్పులు పిండి అంటే మేము అన్నం తినేట అది బుగ్గాని పెట్టుకొని తినేటప్పుడు పక్కన ఏది కర్రీలాగా తీసుకుంటామండి
ఓకే ఓకే
హ్మ్ డైరెక్ట్ అట్లే తినము
ఓకే మామూలుగా అయితే కలుపుతారండి ఆ చిన్ని పప్పుల పిండిని
ఓకే ఓకే అండి మేము అట్లా ఎసుకోమండి ఈ పక్క పక్కనే వేసుకుంటాము ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళు తీసుకొని తింటారు దాన్ని
ఓకే అండి మీరు ఎప్పుడైనా గాని ఉగ్గని చట్నీ వడ టేస్ట్ చేయండి అది ఒక అద్భుతం అండి
అవునండి ఉగ్గని వాడ అయితే టేస్ట్ చేసినాం కానీ చట్నీతే ఎప్పుడు ట్రై చేయలేదు దండి
చాలా అద్భుతంగా ఉంటుందండి హ్మ్ మీరు ఒకసారి క్ ఖచ్చితంగా ట్రై చేయాలి
ఆ సరే అండి తప్పకుండా అండి
మీకు నచ్చిన మీకు నచ్చిన స్వీట్ ఏదండి స్వీట్ ఐటెం
స్వీటా అండి ఆ స్వీట్ అంటే స్వీట్స్ అంత పెద్దగా తిననండి నేను కానీ పాల్కోవా అంటే ఇష్టమ అండి
పాల్కోవా
అండి
బేకారి లో దొరికి ముపపాయికి రెండు అట్లా ఇస్తాను కదాండి అంగిట్లో
అవునండి ఐ మీన్ దాన్న ఏమో అంటారు దూద పేడ ఆ అదే అండి
ఓకే ఓకే అండి
అంటే అండి ఉమ్ ధన్యవాద సరే అండి ఉంటాం మరి
సరే అండి